హలో
హలో
ఇనవడుతుందా
నిదస్ అసలు వినబడతలేదు ఎందుకో ఫోన్ మరి హలో
వినవడుతుందా
హలో
ఇనవడుతుందా
ఆ వినవాడుతాంది చెప్పండి హలో
టూర్సికి వెళ్ళారా టూర్స్ కెళ్ళార టూర్స్ కు
వెల్లాను వెళ్లి ఇప్పుడే వచ్చాము
అ చాలు అక్క తూర్స్ కాదు
ఆ
బయట ఏమన్నా పర్యాటిక ప్రదేశాలు సందర్శించారా
ఆ వేల్లారు శిరిడీ
శిరిడీ శిరిడీ లో ఏమేం చూశారు
షిరిడిలో సాయిబాబా టెంపుల్ చూశాను అన్నదాన సత్రం చూశారు రెండు రోజులు అక్కడే ఉన్నాము చాలా బాగా అనిపించింది
హుమ్
మాకు ఇక్కడ ఉంది
ట్రైన్ లో వెళ్ళాము నిజామాబాద్ నుంచి
చాలా బాగా నచ్చింది అక్కడ హారతి టైమ్కు వెళ్ళాము
హుమ్
భక్తులు చాలా ఉన్నారు అక్కడ
ఇంకేమన్నా మంచిగా అనిపించిందా అక్కడ
ఆ
మీకి మంచిగా అనిపించిందా
హలో
అక్కడ ఏమన్నా మీకు మంచిగా అనిపించిందా
అక్కడ
అక్కడ ఇంకేమన్నా చూసారా ఇంకా ఏం చూడలేదు ఒక ఓన్లీ నేను టెంపుల్క వెళ్ళాను షాపులు షాపులు చూశాను హ నేను కూడా సిటీకి వెళ్ళాను ఉమ్ సీడకి వెళ్ళిన తర్వాత అ
చాను
మీది కూడా చూసారు నేను షిడికి వెళ్ళాను ఎట్లా వెళ్ళాను చెప్తా
ఆ చెప్పండి
మేము ఇక్కడి నుంచిళ్ి మేము ట్రైన్ ద్వారా షిర్డికి చేరుకున్నాము అక్కడ అది అసలు ఫేమస్గాండి ఫేమస్ వ్యక్తి బతుని క్సుకనే వెళ్
అవును మేం కూడా ప్రీ బస్ లోనే వెళ్లా రెంల తర్వాత
ఆ అక్కడ దిగిన తర్వాత మేము అక్కడ ఆశ్రమ భి నివాసుల రూమ్ బుక్ చేసుకున్నాంే ఫ్యామిలీతోే
ఆ
బందు బఎస్ినగరతప్పడ రూమ్స్కిన్ అయి అకడ్నుంచి వెళ్ళి ఇంకా టెంపుల్ కి వెళ్ళాము ఇ బస్ ధారా వెళ్ళచు మేము ఆటో లో వెళ్ళాం
ఆ
అ ఇంక దర్శనం మాకు ఒక టూ అవర్స్ లో కంప్లీట్ అయింది
ఆ
దర్శనము మనము ఆరేడు గేట్లు ఉంటాయి గేట్లు ద ద చేసుకోవచ్చ ఫస్ట్ గేట్ ఏమో విఐపి దర్శనము సెకండ్ గేట్ ఏమో మనము ఆరతికి టికెట్లు బుక్ చేసుకుంటే ఆరతి ధారనా చేసుకోవచ్చు
ఉమ్
థర్డ్ గేట్ ఏమో ఎగ్జిట్ గేట్ ఉంటుంది ఒకటి
ఉమ్
ఆ ఫోర్త్ గేటు ఎగ్జిట్ ఉంటది ఇగా ఫిఫ్త్ గేట్ కూడా ఎగ్జిట్ ఉంటుంది తర్వాత సిక్స్త్ గేట్ ఏమో టూ హండ్రెడ్ రూపీస్ దర్శనాము అది ఎంట్రీ ఉంటుంది సెవెంతత్ ఏమో ఫ్రీ దర్శనాము ఉంటాయి మేము ఈ దర్శనానికి వెళ్ళి అక్కడ సెకండ్ గేట్ లోకి వెళ్ళి మన పెద్ద వయసు వాళ్ళని కూడా పంపిస్తారు వాళ్ళతో పాటు పం పోల్చుకోల్ ఫ్రీ దర్శనము మేము సెవెంత్ గేట్ ద్వారా వెళ్ళినామ్ ఫ్రీ దర్శనం ఫ్రీ దర్శనం చేసుుకోని మాకు టూ అవర్స్ పట్టింది దర్శనం అయిపోయినాక ఒక లడ్డు ఇచిరు ఒక వివో ఇచ్చేసి
మాకు కూడా లడ్డు ఉన్నా కవర్ ఇచ్చర్
తీస్ కో ఆ టెంపుల్ దర్శనం కొని అందులో లింగి బాగ్ ఉంది లండి బాగా దర్శనం చేసుకున్నాం అవన్నీ చూసేసి లోపట మాట్డం వన్ అవర్ ఇంకా టూ అవర్స్ అంత టైమ్ అంత ప్లేస్ ఉంటుంది అక్కడ చూసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత మనం ఒక ఆ అక్కడ నృత్యాలు చేసే ప్లేస్ ఉంటంది అది కూడా చేసుకోవచ్చు చూసుకుంటు మనకు కావాల్సి కొట్కని అక్కడ మన రూమ్ దగ్గరికి వెళ్ళ అక్కడ మన ఓ తూర బిచ్ కి చాయ్ అది
ఓ
త్రీ రూపీస్ పాసింగ్ మనకు మిల్క్ కూడా దొరుకుతాది త్రీ రూపీస్ కు టెన్ రూపీస్ కు వాటర్ బాటిల్ ఉంటది ఇదే ఏమో ఫైవ్ రూపీస్ కు ఆ మన కొతికిిననే దరతది ఊడి ఉంటది ఇ ఒక స్వీట్ ఇస్తారు ఒక బ ఇస్తారు తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా వేసుకోవచ్చు అక్కడ
మీరు సన్ సింగిల్
సింగపూర్ వెళ్లారా అక్కడ సింగపూర్ చూ అక్కడ గు మాంట పెడితే ర్సిరాపూర్ వెళ్ళొచ్చు ేలింగ్స్ గ్యాప్స్ ఉంటాయి అందులో వెళ్ళచ్చు
కానీ అక్కడ రోడ్ల అయితే మనిషకి లేవు
సక్కగా మేము వెళ్ళినప్పుడు మంచిగా ఉన్నాయి తరువాత అక్కడ మనము రెండు జ్యోతిర్లింగం దగ్గర ఉంటాయి అది కూడా సూడచ్చు ఇంకా టెంపుల్ టెంపుల్ నుంచి అది బయటకి వచ్చినాక మాకు ద్వారక పైన ఉంటాది అవి కూడా చూడచ్చు ద్వరకమాయి పక్కపోతే చాడ ఉంటది మనం షాపింగ్ చేసుకోవచ్చు అక్కడి దగ్గర రైల్వే స్టేషన్ ఉంటది అక్కడ నుంచిి వెళ్ళొచ్చు మేము వెళ్ళినప్పుడు అక్కడ లే అక్కడ మాకు టైన్కోవాలి నైట్ మ నాలుసకి వెళ్దాము నాగేశ్వరు పెళ్ళి అక్కడ క్యాబ్ మాట్లాడుకొని పన్నెండు వందలేరు తీసుకుని ఆరోజు నా సోలు క వెలింతర్ అద అడ నైట్ అక్క బిర్యానీి వెజ్ బిర్యానీి అంతతుం అది ఉంంత నేను
అ చాలా బాగుంది
చాలా బాగుంటది అక్కడ తర్వాత తర్వాత ఎనక్కేసి మేము మా ఐవురి ప్ర ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయినాము అక్కడ మాకు చాలా బాగా అనిపించింది చెడీ చూడడం ఇంకెవరైనా వెళ్ళాలంటే అన్ని మనకు లేక చూరు దొకుతా చలనే టోన్ టి రుపీస్ ఆకాష్ంగా తీసుకుంటారు ఇ ఇకేమో టూ ఫిఫ్టీ లేదా టూ హండ్రెడ్ తీసుకుంటారు అన్నీ మనకు రెగ్యుర్లోనే ఉంటాయి టెంపుల్కు వన్ కిలోమీటర్ దూరంలో టెంపుల్ వాళ్ళకు సంబంధించిన గెస్ట్ హౌస్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ మనం దర్శించుకోవచ్చు అక్కడి దగ్గర ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఎయిర్పోర్ట్ ద్వారా కూడా పోవచ్చు
అహ ఇక్కడ మాత్రం టీ ఉన్న టిఫిన్ అయితే మస్తు తక్కువ మంచిగా తినొచ్చు